హాలో హాలో
హాలో
హలో
హలో అమ్మా వినాస్ స్తుందా
ఆ వినిపిస్తుంది బాగున్నారా
బావున్నా
ఆ వినిపిస్తుంది బాగున్నారా
బాగున్నమ్మా మీరంతా బాగేనా ఆ ఊరికనే ఉన్నామ్మా ఇప్పుడే టెంపుల్ కోయచ్చ
అవునా ఈరోజటికి ఎన్ని డేస్ హ్మ్
ఫోర్ డేస్
మ్మ్ తిన్నారా
పోరు తిన్లేదు రామ్మా ఇప్పుడే కాల్చేతులు కడుక్కొని కూర్చున్నా అంతే
అవునా హ్మ్ మీ సైడ్ ఉంటదా గ్రామ్ పంచాయిత్
ఉంటదిరా మాకు గ్రామ పంచాయతీ లేదురా మాకు మున్సిపల్ ఉంది
అవునా
హ్మ్
అయితే ఉంది ఇంకా మున్సిపాలిటీ కాలేదు
టవున్నారు
ఆ అవును ఇగ మాకు కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఉంది అయితే ఇగ అక్కడికేల్లొచ్చినం. ప్పుడు ఇగ వాళ్ళు జేస్తారో లేదో లెటర్ రాయాలి గద వాళ్ళకీయాలి గద
అవును
వాళ్ళ అభివృద్ధ్ ది జేస్తరు మనం పథకాలిస్తే
అవును
హ్మ్ పళ్ళీకాడ ఎట్లున్నాదంటే గ్రామ్ పంచాయతీ వాళ్ళు అచ్చి ఈగ రోడ్ల పోండే ఏమైనా ఉంటే
హ్మ్ అవును ఇంతకు ముందు మాది గూడ గ్రామ్ పంచయతేర గ్రాం పంచాయతీల వాళ్ చేసే విధులే దె గ్రామ సభలు పెట్టడం రోళ్లు శుభ్రం చేయడం హమ్ నాలేళ్దవి తవ్వడం శుభ్రం చేయడం హ్మ్ మళ్ళా విధి దీపాలు పేడితే తరు
ఆ అవునవును
విధి దీపాలు పెడతారు
హ్మ్ అవును ఇళ్ల నిర్మాణం కూడ చేస్తున్నారు ఇటు
అవును
అంటే ఇప్పుడు అచ్చింది కదా సిక్స్ లాక్స్ ఇల్లు ఒస్తుంది గదా
అవును
ఊమ్ అక్కడనే వొయి అప్లికేషన్ ఇస్తున్నా వాళ్ళే జెప్తున్నారు వచ్చి మీకు ఇల్ల్లో ఒచ్చింది అనుకుంటా
ఆహా ఇంద్రమలచ్చింద అమ్మా
ఆ అవును
ఉ మరి కడుతున్నారా రా
ఆ కడుతున్నాం మేము మీ మీకు రాలేదా
మాకు రాలేదండి అచ్చింది గనీ క్యాన్సల్ అయింది మరి సెకను విడతల ఏమన్నా అస్తదో
ఆ అవునా
ఊమ్ ఎంతర ఫై లాక్సా దానికి సిక్స్ గాదురా ఫైవ్ ల్యాక్ ఇందిరమ్మ ఇల్లుకి
ఆ ఏం ఇటు అంటున్నారు అట్లనే మేమైతే స్టార్ట్ జేస్నమ్ ఫస్ట్ ఇక మా డబ్బుల తోనే స్టార్ట్ జేయమన్నారు
అవును
తర్వాత ఇగ పిల్లర్లు లేపినం తర్వాత వాళ్ళు చేస్తామని అన్నారు
హ అవునా మరి ఇలట్ల పిల్లర్లు అయిపోయినయా మరి ఇంటికి
ఆ ఇప్పుడే అయితునయ్ ఒక లేట్ చేస్తాం ప్లేస్ లేకుండే అయితే
ఉ
నేట్ కట్టినామన్నట్టు
బోర్ ఏసినవా
ఆ ఇప్పుడే ఏస్తున్నాం అన్ని ఇంకెయ్యలేదు ఇప్పుడయి టే ప్రసుతానికి నల్ల నీళ్ళ ఒస్తున్నాం ఊ
బోర్ లేకుంటే ఇల్లు కట్టడం కష్టం రా ఊ
ఆ వాటర్ సరిపడ అవన్నీ గూడ ఉంటయ్
ఊ
హ
సరిపడి ఉన్నా నువ్వు ఒకట ఇప్పుడు నల్ల నీళ్ళ అయితేనేమో ఒక ట్యాంక్ లో వట్టుకుంటవు దానికి పెద్ద కథ మిషన్ వెట్ టదా జారపైకి ఎక్కారు అదే బోర్డు న కో డెరెక్ట్ ట్ బటన్ ఏస్తే పైకి పోతాయి అన్న
అవున ఆ నుమ్మల్నే నల్లలిల్లు పైనకి ఎక్కుతలేవు అంటే స్లోగొస్తాయ్ గదా అందరు కి రావాలి కదా
అవును
మ్మ్
ఆ గ్రామ పం ఆ తినలేదు ఇంకా ఇగ వంట అయింది ఇప్పుడే
మ్మ్ గ్రామ పంచాయతి
గ్రామ పంచాయతీ ఇట్లా వీధుల దీపాలు ఏర్పాటు చేస్తారు కదా
అవును
ఇస్తున్నారు
మ్మ్
పడు దొంగలు బాగా అయితున్నారు కాబట్టి బాగా అన్ని లైఫ్ చ్ పెడుతున్నారన్నట్టు
మీ దగ్గర మ్మ్ మా దగ్గర అట్లేం లేదు ఆడికే పోయి చెప్పాలి అదంతా ఏం లేదు మ్మ్ తెలుసు తినవాళ్ళు ఉన్నారు కాబట్టి కాల్ చేసి ఇట్లా ఏవి మా వీధిలో ఇట్లయింది ఇట్లా పెట్టండంటే వాళ్లే వస్తరు డైరె టిగా వచ్చి పెడతారు మావం మా వా మా దగ్గర మున్సిపల్ వాళ్ళైనా గ్రామ పంచాయతీ వాళ్ళైనా వాళ్ళకు ఏమైనా చెప్తే మేము అనుకూలంగా ఉంటాం మేమేమనా చెప్తే వాళ్ళు అనుకూలంగా ఉండి పనిచేస్తరు
అవునా
ఉ
ఏ ఇక్కడ కాలువలు ఇస్తున్నారు
ఆ
కాలువలు క్లీన్ చేస్తున్నారు ఇన్ దా ఇ మాకు వాటరు అగ్ మేము అవే తాగుతాం గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా ఆ అవే బగిర తని ఇల్లుదా తం
అవే గా త్ర వాటర్ ఫిల్టర్య చేయండి
ఫిల్టర్ అయి వస్తయి అంటే వస్తాయి మేము ఇక్కడ అందరం కలిపి ఫిల్టరేషన్ అది ఉంటది కదా మిషిను
హ్మ్
అనుకున్నాం దాన్ లో నల్ నీల్ అక్కడ ఫిల్టర్ అయితే ఇగ మేం మందరం పట్టుకుంటాం అన్నట్టు
అవునా
హ్మ్
మంచి ఆలోచన
అవునవును మళ్ళా జాగకి పథకాలు కూడ అమ్మాలు జె ఇస్తున్నారు ఇప్పుడు
హ్మ్
గ్రామ గ్రామంలో అందరిగా పరిశుభ్రంగా ఉం అంటనే కదా ఆరోగ్యాలు మంచి ఉంటాయి
అవును పరిశుభ్రతే ప పచ్చదనమే పరిశుభ్రత కదా
ఆ అందుకేగా చెట్లు పెడతారు కదా ఆ చెట్లు గుడ వేడ తున్నారు కాళ్లువళ్ళలో ఏమైన ఉంటే థీస్తున్నారు రోడ్ల మీద ఏమైనా తో తీస్తున్నరు
అవునా
హ్మ్మ్
మా దగ్గర కూడ వస్ నీట్గా చేస్తారా గ్రామ పంచాయతీ వాళ్ళు రోడ్ల మీద శుభ్రంగ వూడుస్తారు రోజు ప్రతి రోజు విధి ఊడుస్తరు నళీళ్లు తీస్తారు మంచి శుభ్రంగ మా దగ్గర గుడ మా దగ్గర అయితే ప్రతి రోజు రోజు ఇప్పుడు ఒకటి చెత్తది అది వస్తది టాక్టరు చెత్త బుట్ చెత్త తడి చెత్త పొడి చెత్త త్తని రోజు ఇంటి కడకలు తీసుకపోతారు బయట పెట్టి ఉంచుతాం బుట్టాలా
అవునా మాకు కూడా తీసుకెళ్తారు అట్లా
తీసుకెళ్తారా
ఆ తీసుకెళ్తారు
ఉ
ఇక్కడ ఎట్లా అంటే సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్లు అయినా కూడా వాళ్ళకి ఫండ్ వచ్చింది ఇగ ప్రజలకు చెప్పాల్సిందే
అవునవును
తారు గట్టిగా వాళ్ళేం ఉంచుకోరు అన్నట్టు
అ హ
ఆ ఇగ మాకే చేస్తరు
అవునా ఉ
మీ సైడ్ సర్పంచ్ ఎలక్షన్ అవి ఉండయేమో గదా
మాకు మున్సిపల్ ఎలక్షన్ రా మాకు ఇన్ని రోజులు లు మున్సిపల్ ఉన్నా గ్రామ ఇదే ఉండే
ఆ
తర్వాత మొన్న మొన్న అయింది రీసెంట్ గా మున్సిపల్ ఆఫీసు మాకు
అవునా
ఉ మొన్న గా అంత ముందు గ గత సంవత్సరం వరకు కూడా గ్రామ పంచాయతీ మాది
ఆ అవునా గ్రామ పంచాయితీ ఏ ఆ మా
ఏ గ అయ్యో దానికి దీనికి ఏం లేదురా అంతా ఒకటే కానీ అదేమో చిన్న విలేజ్ కాబట్టి గ్రామ పంచాయితీ ఇక్కడ పెద్ద స్థాయిలో ఉంటుది కాబట్టి మున్సి ఫల్ కు అంతే
ఆ అవును అవును అంటే మీ ఊరు పెద్ద ఉంటదేమో కదా
అవును దీనికి వచ్చే ఫండ్స్ దానికొస్తాయి ఇప్పుడు పెద్దదానికి పెద్ద చిన్నదానికి చిన్న ఎట్లనో పెద్ద దానికి పెద్ద ఫండ్స్ వస్తాయి చిన్నదానికి ప ఫండ్స్ కూడా చిన్నగానే వస్తాయి
ఆ మీకు వార్డ్ నెంబర్స్ ఉంటాయి గదా
అవును ఉంటరు కౌన్సిలర్లు మాక్ వార్డ్ మెంబర్స్ ఉండరు మీ గ్రామ పంచాయతీ లో వార్డ్ మెంబర్స్ మాకెప్పు కౌన్స్ లదు వార్డు కౌన్స్ కౌన్సిలర్ హుమ్
మగుడ ఇక్కడ డిస్టెన్స్ ఇచిన్లు
నిచ్చింద
ఆ
ఇంటింటికి రెండు రెండు డస్ట్బిన్స్ ఇచ్చిరు డస్ట్బిన్ లను ఆ చెత్త వేసి తీసుకుపోతారు అదే
పల్లెల్లో కూడా మురికి అయితే వచ్చి క్లీని చేస్తారు రోడ్ల పోంటా ఊడుస్తారు పొద్దున్నే అన్ని కంప్లీట్ చేస్తారు అన్నట్టు వాళ్ళు నాలుగిటి నుంచి వచ్చి
అవును
మల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా నిర్వహించారు
ఇంకా
ఆ ఇట్లా ఎవరైనా స్పోర్ట్స్ ఆడతారు కదా క్రికెట్ అది
అవును
అది ఆడిన వాళ్ళకి కూడా ఒక ప్రోగ ప్రగ్రామ్ లాగా పెడతారు అన్నట్టు గ్రామ పంచాయత్ లో
అవునవును మాకు కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో ఆటల క్రీడలు క్రీడల పోటీలు పెడతారు తారు ముగ్గుల పోటీలు పెడతారు పండుగలప్పుడు
అవు
ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు గ్రామ సభలు పెడతారు మా కూడా
మా సైడ్ ఎట్ల అన్ టా అంటే ఇగ వేరే కా కమిటీ వల్ల చీ పెడతారు అన్నట్టు ముగ్గుల పోటీలు అవి ఇవి
ఇంకేం సంగతులు
ఇగ ఏం లేదు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా
ఆ ఈ ఉగాది వస్తుంది శ్రీరామానవం వస్తుంది హ్మ్ ఇ ఉగాది తో పండుగలు అయిపోతాయి గానీ
ఆ రామనవమి మీ దగ్గర జరుపుతరా జా
జరుపుత ఆ జ జాతర జరగదు గని ఉచ్చవం జరుగుతది రామ కళ్యాణం జరుగుతది అప్పుడు మస్తు మంది మా పచ్చ బాదులు మా ఊర్లో బాగమంది విలేజ్ స్థారూ ఎవరు అన్ దీక్షలు దీక్షలేస్తరు కాబట్టి పెద్ద పెద్ద ఎత్తున జరుగుతది ఉచ్చవం
ఆ
తిన్నరా మరి
ఆ ఇంక థిన్లేదు ఇంతకు ముందే అయింది
సరే మరి మళ్ళీ మాట్లాడనా
ఆ ఒకే
ఒక్